హలో ఇంటి ముందరి లిఫ్ట్ రాలేదే
ఆడ పోయిండొ పాలు ట్వల్ కాల్సిపోయినాయి ఇంతప్పుడు మచ్చలో చేసింది నేను చేయపోతా పోయినియ్
చెల్లి నా తోటి కూడా ఒకొక కాల్ మా మాట్లాడండి ఏం లేదు మీ చెల్లతోటి ఒక కాల్ మాట్లాడినా
ఇక్కడ ముందు విశాల మార్ట్ ఉంటే పోయి వత్తాన మా బాబుకు కొదిగైతె చెప్పులు ఒక వాటర్ బాటిల్ తీసుకుని వత్తన వాటర్ బాటిల్ లేదు వాటర్ బాటిలు లేదు పాల బాటిలు లేదు పాలపీకా వ ఇదే వాటర్ బాటిల్లో పోసిస్తే తాగుతడో పారపొ అ ఏం చెత్తనావ్
చేసింది ఒక ఆమె ఫోన్ చేసింది
ఆ
ఒకటే కాల్ చెత్తాందటా
అర్ధం కాలె ఒకటే కాల్ చెత్తందా
ఆ ఒక్కరికొక్కటే కాల్ చేసేదన్ని చేసుకోవచ్చు అన్నది
ఒకొరికి ఒకటే చేస్తే ఎట్లా
హ్మ్
అ
ఇప్పుడు మీ మీ ఇంట్లోలి ఇంకా మూడు కాల్స్ అయిపోయినయా
మా ఇంట్లోళ్ళయా
ఆ
మా ఇంట్లోళ్ళయ
గదేనో కల్పాయి కళావతి కల్పనే ట్వంటీ ట్వంటీ అయిపోయినియా అవి
ఆహా అయిపోలే ఇల్ సిగ్నల్ వత్తలే ఇందులో వుండేవి
ఎందుకు
వాటర్ బాటిల్ ఉంచు నీకు వచ్చిందేయ్ ఓ ఆడ్ని దీసుకొని వచ్చినకన్నా ముందు విషయాలు మాట్ ఉంటే
పిట్ట పిట్ట పిట్ట చిన్న ఆహా ఇట్లికి కుతంత పోయ్ పో తలుపు రాసి పో పిట్టలు ఇంట్లోకి వత్తనయ్
ఇగ్ వంట అయింద
ఆమె పోర్ ఇచ్చింది దాన్న అని చెప్పింది
ఎళ్ళిపోదం
ఏమో ఎ ఒకళ్ళకి ఫోర్ కాల్స్ వేసుకోవచ్చని ఎవరు చెప్పినారు
ఆడ ఒకరి తోటి మాట్లాడాలని కాదు ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ తోటి మాట్లాడాలి అని అన్నరు
మ్మ్ ఇట్ రా
బుజ్జి దర్ ద్ద
డోర్ ఎయ్ ర నానమ్మ చాక్లేట్ ఇత్తది అంట
మ్
పడుకోడానే ఇయళ మీ బాబు మరి
ఏమోనే ఇంగ పండుకుంటాలేవ్ పన్నెడింటికి పండుకుంటాడు అన్నది మా అత్త పన్నెన్నర అలగా
మీక్ కాల్లే నన్నరు.
ఎప్పుడు కొనుకుంటడు
ఆఫిస్ లో ఏమన రూమ్లు ఉన్నాయ రెస్ట్ రూమ్లు
ఏమ్ లేవ్
ఇట్ రా చిన్నా ఇప్పుడు ఎన్ని కాల్స్ అయినీయే దీన్తోటి నియ్యి
ఏమోనే నాలుగో కాలు అనుకుంటఇది నాలుగో మూడో
నా తోటి దీన్ తోటే మూడు మీ చెల్లక్కొటి చేసినవేమో
నేన్ జేత్త అక్క అంటే సరే అన్నా జాల్లే నా కొడ్కి మంచి మంచి డ్రెస్సులు ఉన్నయో మా అత్తమ్మ అ అన్నీ పాత డ్రెస్సులు పట్టుకొని వచ్చింది అన్ని చినిగి పోయిన డ్రెస్సుల్లే ఉన్నాయి ఇంగ కొత్త కొత్త డ్రెస్సులు తీసుకుని రాక పాత పా తాయ్ తీసుకొని వచ్చింది
బర్త్ డేకే మూడు నాల్గో గొట్టివి గాదే ఫ
ఆ ఫస్ట్ బడ్డె గొన్నా మళ్ళా మొన్న బడ్డె ఎంటి ఇది బతుకమ్మ పండక్కి మూడు జతలు గొన్న అయ్యి దీసుకురాలే
ఆహా
ఆ ఆఫీస్ కు వచ్చినా పెట్టు ఉంటది అందరు ఎట్ల చుతరు అన్ని చినిగిన ప్యాం ట్లు చినిగిన డ్రస్సులు తీసుకోని వచ్చింది
అ హా
కోపం వచ్చింది నాకు గానీ ఏమంటా ఏం అనలేము ఇగో తిను ఇది తిను ఇగో ఊ మ్
ఐస్ క్రీమ్ అత్తనే
అర్థం కాలేదే
నా కొడుకు ఎడుతాండు గబ్బులు మసలి వంటాడు ఉటప్పుడయితే మంచిగా పంటాడు పని ఉన్నప్పుడే పనుకుంటలేడు
మ్ మనకి ఎవన పనప్పుడే వాళ్ళు పండరు ఉమ్ అమ్మో ఏం ఉడక పోస్తాంది ఏం కర్రి చేసినవ్ నన్ను
హలో
ఎం కర్రి చేసినవే
నిన్న మా ఆయనకు బాలే
మ్ బానే తెచ్చిండు
దేచ్చిన
ఉమ్ హు
నాకు ఒకప్పుడు దాసి పెట్టుకుని ఆయనకు గిఫ్ లెక్క
ఏం ఇచ్చినవ్ నువ్వు
ఆ ఏం ఎ
ఆ మ్ సరేలేడి ఎక్కడికి మాట్లాడతాడ
టెండు
ఉమ్ మీ ఆయన
కోరి కో
అదే మీ ఆయన మీ ఆయన ఇచ్చిండానే
ఆ గిఫ్ట్ అంటే లైన్ నే ఉండు గి డోర్ యేసోస్తా
ఇది స్పీకర్ లేదు పాడులేదు ఈ కాల్స్ ల ఏమనయినయ వత్తం
చిన్ను కాళ్లు కాల్తయ్ ఇట్రా ఏ చిన్ను ఎండల బండలు సురు సురు అంటేనే వాటి మీదనే నడుతాండు హలో హలో బిందు
ఉమ్ మరి చెల్లే చెందు పోతాను సక్కగా ఇంట్లో ఉండి పిల్లగాడిని సుసుకోక అని చెత్తన్నావ్ ఆడ అంటాంది
ఆ మరి నీ బాధ నీకు నీ బంగారం పిచ్చి కొడుకు ఏమైతది అని ఆలోచించతలేవు
బంగారంగా కాదే ఇంట్ల ఉంటే వాళ్ళ మాటలు తట్టుకోలేవు,
గాడు
ఉహు ఇంట్ల ఉంటే వాళ్ళ టార్చర్ తట్టుకోలేము, మళ్ళీ ఇంట్ల ఉంటే అయ్యేయో ఆలోచనలు తిరిగియిడాకి
అది తెపో ఇది కట్ చేద్దాం తెపో అ చాక్ తెపో ఇది కట్ చేద్దాం
ఎన్నొచ్చున్నా
ఆ ఏంటిదె
వద్దు ఆ గో వాటర్
ఖరాబ్ చేసినవా దీని ఇగా
హలో
అ చెప్పు
కత్తెర తెచ్చిండు కాలుచేయంటాడు
నీకొడుకా వద్దు వద్దు హు
మీ కొలీగ్స్ ఎత్తుకుంటారా మీ బాబుని
ఆ ఎత్తుకుంటాళ్లు పొద్దుగాల ఆడిచ్చిళ్ళు
అనీ కస్టమర్ వత్తే వాళ్ళు తీసుకుంటార మరి కొసేపు అయ్యో
ఇంకా దాకా
అయ్యో కుచ్చిందా ఇన్ని నైన్ నైన్ నిది నైన్ మినిట్స్ అయింది, తర్వాత ఫాస్ట్ నేను చేస్తా లిఫ్టీి చేయి ఈగ మాయన అన్ననికి వతాడు,
కుచ్చి దంటను కుచ్చి దంటను నీ కొడుకు ఏమో కూచ్చినా కూచ్చినా అంటే అంటాడు కాదే
కత్తేర కత్తెర కత్తెర పట్టి ఆడుతాండు దాని ఇరగా కొటిండు,
పాతదే పాతదే కత్తేరా ప కొత్త కొత్తది ఏం కాదు ఊటి ఇట్లా అంటేనే ఇరిగిపోయింది.
ఇది తీస్కో అయిపోతాది అది
ఇంకా
ని కొడుకు తినడ మరి
ఆ
తినడనే ని కొడుకు
మమ్మీ పయ
నా కొడుకు పంటనే పంటలేడ రోజు పండెటోడు ఇవలా అసలే పంట
రోజు పడుకుంటుడా కదా ఇయాలా పంటనే పంటలేడు నా కొడుకు, ఏవే నేను కాల్ కట్ చేసినా
ఆ